హాయ్ అండీ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ మేము బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నాం అంటే మక్కెన్లు ఒలుస్తున్నం
ఓహో మక్క గారెలు చేస్తారా లేకుంటే
గారెలే ఇగ సాయంత్రానికి
ఇష్టపడతారా మీ పిల్లలు మరి మక్క గారెలకి
ఆ ఇష్టపడతారు అందుకే చేయాల్సి వస్తంది
ఎలా చేస్తారు మీరు మక్కగారెలు
మక్కె గారలు మకెండ్లు ఒల్చి
అందులో కొంచెం ఇవి ఉల్ళారిపోయి ఉన్నాయి కొంచెం మొన్న దీసుకొచ్చాను సో ఇప్పుడు వా వాటర్ లో వేసి కొంచెం మినప పప్ ఎసి నానబెట్టి ఆ మిక్సీ బడతా ఈవినింగ్ అందులో కొంచెం పచ్చిమిర్చి ఆ అ ఎల్ వెల్లుల్లి పాయలు జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టి వేస్తాను
ఊహ్మ్
ఊమ్ చేస్తాను ఆ నూనెలో పూరి వేస్త త్త
ఆహా దాంతో పట్టె ఏం అన్న చట్నీ అవి పెడతారా లేకుంటే ఉట్టిగానే
వట్టిగానే తింటారు వీళ్ళు వట్టిగానే తింటారు చట్నీలు అంటే దోశ ఇడ్లీ ఇలా తింటారు ఈ అవి తినేది నే అలసిపోతారు మా పిల్లలు ఇక మల్ళీ చట్నీ అంటే
ఆహా అవునా
రోజు చట్నీలు అవుతూనే ఉంటాయి మా ఇంట్లో రోజు పల్లి చట్నీని
అయ్యో ఆహా ఎందుకు నువ్వుల చట్నీ
అంటే మా పిల్లలు అంటే మా పిల్లలు వేరే చట్నీ ఏం తినరు
తిన అతే ఒకక్కటే తెస ఫాలకి చిన్నప్పటి నుంచి కదా ఒకక్కటే ఫలో
అవే ఫాలో మా అవే తింటారు ఇగ్గా ఇగ ఈ ఏదన్నా చట్నీ చేస్తే పడేస్తారన్నమాట మోఖం మీదని
అ అయ్యో
అట్లా ఉంటారు మీరేం చేస్తారు మరి ఈరోజు స్పెషల్ ఏంటి టిఫిన్ ఏంటి మీ బాబు ఎగ్జామ్ కి వెళ్ళాడా
ఆ వెళ్ళిండు ఈరోోజు వెళ్ళిండు నేను మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసా అతనికి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే తినేసి వెళ్ళిండు ఎగ్జామ్స్ రాసి ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసిండూ కూడా నాయి
అగో మీ బాబు ఫోను దియో అంటండు కదా ఫోన్ ఎక్కువ అలవాట ఏంటి మీ బాబుకి
అంటే ఇక వాళ్ళు ఎగ్జామ్ రాసి బాగా కష్టపడివ్చిండూ కదా ఇప్పుడు ఫోన్ చూసుకుంటాడు అన్నట్టు ఇగ్గా తను
ఆహా కాసేపు రిలాయక్స్ ఫోన్ చూస్తే
రిలాక్స్ ఆ కొంచంసేపు
అగో పెద్ద బాబా అయినా సతాయిస్తాడు కదా మిమ్మల్ని మ చిన్నోళ్ళ సతాయిస్తారు అనుకున్నా మీకు పెద్దవాళ్ళున్నా సతాయిస్తారు
సత్త ఇస్తారు వీళ్లు అట్లనే బాగా
బాగానే మరి ఈరోజు ఏం వంట చేసారు మీరు
ట ఎగ్ టమాటా లంచ్ కి చేశాను చేసి ఉంచాను మరి ఏ అంటారు ఇది ఎందుకు చేసింద్రో అని అంటార మరీ తింటారు వాళ్ళు సరింగా
అంటే మీ పిల్లలకి ఎగ్ టమోటా ఇష్టం ఉండదా
అంత ఇష్టం ఉండదు వాళ్ళకి చికెన్ మటన్ చికెన్ బిర్యానీ ఆ ఇలాంటి కావాలి
అయ అవి పిల్లలు ఎట్లా ఇష్టపడతారండి
ఇంకేంటంటే ఈరోోజు మా చిన్న బాబు ఫాస్టింగ్ రోజా ఉ
వావు అసలు గ్రేట్ మేమే ఉండలేకపోతున్నాము బాబలు మాత్రం ఉంటున్నారు
మార్నింగ్ నేను వద్దన్నా కాని తనే లేచి మారి నన్ను లేపి కొంచెం పెరుగన్నం తిని, గ్లాస్ వాటర్ తాగి ఉన్నడు పాపం.
పాపం, కొంచెం పడుకోబెట్టండి మధ్యాహ్నం ఎట్టుత్, తిరగానివ్వకండి. ఎవరెవర్ ఎవరెవరు ఉన్నారు మరి ఇంట్లో, నువ్ మీరు గుడా ఉన్నారా.
లేదు లేదు లేద్ నేన్ లేను, ఓన్లీ మా బాబే ఉన్నాడు.
అసల్ గ్రేట్, ఫస్ట్ రోజానా?
కేండ్.
సెకండ్, ఫస్ట్ లో కూడా ఉన్నాడా.
ఆ ఫస్ట్ ఒకటి అయిపోయింది, ఇప్పుడు సెకండ్. మొత్తం ఉంటాన్, ఉంటడు కాని, వద్దు మని నేనే, ఉంటాడు స్కూల్ కెళ్ళాడు. ఇంకేంటిది ఇంట్లో, డుమ్మా కొట్టి ఇంట్లో ఉంటాడ్ అన్నట్టు.
అవునా. అంటే స్కూల్ డుమ్మా కొట్టడానికి ఇదోకట.
వెళ్తా అంటాడు స్కూల్ గుడా వెళ్తా అంటాడు గానీ, ఎందుకు వాళ్ళ డాడ్ అంటాడు, నువ్ స్కూల్ కెళ్ళు రోజా, ఉండి, నీవే నీ వెనకాల నేను ఆటో పట్, కొనోస్త. ఇగా అదే పని చేసుకుంటుం ఉందాం. అనే ఏమో వాళ్ళ డాడీ అంటాడు.
బావున్నారు, మీ వీళ్ళ డాడీ, కొడుకు బావున్నాడు. పిత్తలే
కాబట్టి, ఇంకా ఉన్నాడు రోజా. తనకి ఇఫ్తారికి చాలా ఐటమ్స్ చెప్పిండు, అవన్నీ ఐటెమ్స్ తెప్
అంటే ఇప్పుడు మీ కొడుకు తినడానికే రోజా ఉంటున్నాడా, సాయంత్రం పూట?
ఆ అలా కాదు. అంటే ఇప్పటి నుంచి తన ప్రిపరేషన్ అన్నట్టు. ఏమేం కావాలి నాకు, ఈవినింగ్. ఇఫ్తారీకి ఏమేం కావాలి, అని. ఆ అవున్ ఎగ్ బజ్జీ కావాలి, ఆ తర్బూస్ కావాలి, పైనాపిల్ కావాలి, గ్రేప్స్ కావాలంట. ఆ ఇంకా ఒక్క రోజుల్లోనే. ఆ పూరన్ రోటీ ఉంటాద్ గదా, పూర్ణం పప్పాలు. బెల్లంతోని చేస్తారు కదా, కందిపప్పు. అది బాబుకు ఫీలింగ్ అన్నట్టు. ఇంకా ఇగ నేను రోజా ఉన్నాన్, నాకు ఏమంటే వాళ్ళు తెచ్చి ఇవ్వాల్ ల్సిందే ఖచ్చితంగా, అన్నట్టు అలా.
ఇవాల్ జేస్తున్నాడు అయిపే,
ఆ.
ఉండడం ఉంటాడు, కానీ అన్నీ కావాలే నాకు అంతే ఇగ.
కావాలే ఆ.
ఉమ్ బావుంది ఇదేదో.
అ
మరి మీ కాల్స్ కంప్లీట్ అవుతున్నాయా, మరి మీ బాబు ఫాస్టింగ్ అంటున్నారు.
అవున్ ఈరోజే చేస్న. కొంచెం రిస్కీగా ఉంది కానీ, ఇగ చేస్కోవాలి కదా.
ఇన్ని, అంటే ఇంత వంట చేయాలి కదా, ఇప్పుడు పైనాపిల్ తో అన్ని.
పైనాపిల్ కి వంట జేస్తారా?
ఆ జ్యూస్ పట్టరా.
తినడమే, జూసుల్ తాగడు మా బాబు.
తాగాడా. అదే నేన్ జ్యూస్ బట్టాలే అదోక పెద్ద పని గాదా. ఇప్పుడు మా బాబులు ఏమని జేప్పి ఎల్లారంటే, సపోటా జూస్ చే చెయ్యి మమ్మీ,
ఆహా.
అన్ అన్నారు.
స
ఇప్పుడు మా హస్బెండ్ ఏమన్నారు ఈ మా అక్కెన్నోళ్ల అయిపోతున్నాయి వాడాలైనది అని చెయ్ అని అన్నాడు అట్లా అంటే ఇప్పుడు అదో రెండు పనులు చేయాలి కదా
అవునా అ హా అట్లేం లేదు అన్ని బ ఇ నుంచి అది ఎబరు పెట్టుకున్న తలనొప్పి అవి చెయాలి ఆ అగ్భజియా కూడా బయట నుంచి తెప్పిస్ స్త నేను ఆ పైనపిల్ పీసెస్ కూడా తెప్పిస్తా తర్బూజ్ పీసెస్ కూడా తెప్పిస్ అ అక్కడ పెట్టేస్తే ఒక మూడు నాలుగు ఐటం కనపడతాయి అబ్బాయి బాగానే ఉన్నది ఇప్తారీ అని ఫీల్ అవుతాం
ఆ ఎల్లాడ మరీ నమాజ్కి వెళ్తాడా
అ వద్దు ఎండ బాగున్నది వద్దు అంటే కాముగా టీవీ చూసుకుం టు ఉన్నాడు
అంతే అంతే చిన్న బాబు కదా ఎండలు బాగున్నాయండి ఉంచకండి ఇగ
ఆహలా అంతేగా ఉంచ ఎంత చెప్పినా గాని వినకుండా ఉన్నాడు ఇంకా చాలా టైం అవ్వాలి ఇప్పటికది జస్ట్ ట్వెల్వ అయింది టువెల్వ్ థర్టీ కూడా అవ్వాల
తంది
ఫిర్దోస్ ఇప్పటి వరకు నాతోనే మాట్లాడింది
నువ్వు చెయ్యవా నావ్ చెయ్యవా అనుకుంటే ఫోన్ల మీద ఫోన్ చేస్తాంది దమ్ము దమ్ చేస్తాంది నా పని కాలేదు అంటే అస్సలు వినట్లేదు
ఆ
ఆ ఇగ ప్రొద్దున్న మా హస్బెండ్ పోకముందే మెసేజ్ పెట్టింది
ఆ
ఆ అయిందా ఆ ఫోన్ చేస్తే ఇగ ఆగు అంట నువ్ ఫ్రీ అయి తే అయిపోయిందా నేను ఫ్రీ కావాద్దా అని నేనున్నా దానికి బోర్ల పిక్కు పెట్టినా ఇగ చూడు నాకు కోళ్ళు ఉన్నాయి ఇంకా టిఫిన్ చేయలేదని పిక్కు పెట్టినా అప్పుడు సల్లబడ్డది మళ్ళా ఎప్పుడు స్టార్ట్ చేసిందన్నమాట
ఉమ్ హు
మ్
ఉమ్ హు
అలా
రంజాన్ షాపింగ్ అయిందా కాలేదా మరి
ఇంకా లేదుగా పిల్లలకి ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి
అయ్యో షార్ ఎగజామ్స్ ఏవర్కు ఆ ఎగ్జామ్స్ తర్వాత వెళ్తారా షాపింగ్కి ఈ వీక్ మొత్తం ఈ రోజు ట్యూస్డే నుంచి మళ్ళీ సాటర్డే వరకు నడుస్తాయి
ఆ సటర్డే వరకి ఎగ్జామ్స్
వన్ డే ఆఫ్టర్నూన్ వచ్చేస్తారా లేకుంటే స్కూల్లోనేనా
ఏ లేదు టూ టైమ్స్
టూ టైమ్స్
మ్ అక్కడే చదువుకుంటారు ఇంకా వా మేడమ్స్ రేపు రేపటి ఎగ్జామ్ గురించి కూడా ప్రిపేర్ చేపిస్తారు
అగ మీకు తలనొప్ప ఉండదు ఇంటికి వచ్చిన తర్వాత
ఉండదు ఉండదు అంత తలనొప్పి ఉండదు మళ్ళీ రాగానే ట్యూషన్కి వెళ్ళిపోతారు ఇంక వాళ్ళు
ఆ
ఉమ్ ఈ చదువుడు అనేది ఇంట్లో ఏమి ఉండది అచ్చిన తర్వాత కొంతసేపు కొశిన్ ఆన్సర్స్ అడిగితే మా పెద్ద బాబు ఇక అన్నీ చెప్పేస్తాడన్నమాట మొత్తం ఫట్ ఫట్ చెప్పేస్తున్నాడు. కానీ రాయడం రావట్లేదు
అయ్యో ఆహా చిన్న వాళ్ళు చెప్తారా?
చిన్న వాళ్ళు చిన్నవాళ్ళు చెప్పరు ఏబిసీడీలే రావు నేన్ జెప్పినా ఏబీసిడేలే రావ్